గుడ్ ఈవినింగ్ మేడమ్ గుడ్ ఈవిెనింగ్ ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఖాళీగానే ఉన్నా అండి
ఈవనింగ్ స్నాక్స్ తిన్నార
ఆ తిన్నా అండి
ఏం తిన్నారండి
టీ బిస్కెట్ కెట్స్
ఓకే ఓకే విచ్ బిస్కెట్
మామ్స్ మ్యాజిక్
ఓహో మామ్స్ మ్యాజిక్ అమ్మా అద్భుతం
ఎస్
ఉహు
చెప్పండి ఇంకా ఏం చేస్త న్నారు నైట్ డిన్నర్ ప్రిపేర్ అయిపోయిందా
ప్రిపేరు చేయాలి
వాట్ స్పెషల్
స్పెషల్
బిర్యానీ
ఓహో చికెన్ ఆ మటనా
మటన్ బిర్యానీ
మటన్ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పరా నాకు తెలిదండి అసలు
మసాల పెట్టి
మసాల అంటే డైరెక్ట్ గా దొరుకుతద బజార్ లో
కాదండి ఫస్ట్ మటన్ తీసుకొని మంచిగ త్రీ వాటర్స్ తో వాష్ చేసుకొని కొంచెం దానికి లెమన్ పెట్టి ఉప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం పసుపు ఎషి హి అది కొంచం ఆయిల్ ఎసి, కొంచెం వాటర్ పోసి ఆ ఏమంటరో అది పెరుగు అవన్నీ ఏసి సేమ్ చికెన్ ఆ కి ఎలా కలుపుతామో అట్లనే కలిపి అందులో పీసెస్ తీసి కుక్కర్ లో వేయ్యాలి.
ఆ హ
వేసి కొంచెం వాటర్ ఏసి పొయ్యి మీద మ మంచిగ స్లిమ్ సిమ్ మీద పెట్టి. కాసేపు ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత ఆ తీసి ఆ రై రైస్ ఇందులో మసాలా కలుపుకున్నాం గ ఓ పెరుగుది అందులో వేసేయాలి ఇవి. వేసి కలిపేసి పక్కన పెట్టేసుకొని మల్లి అఅది నం వండుకున్న తర్వాత. సేమ్ దమ్ బిర్యానీ టైప్. ప్లోయిచ్చుకోవాలంతే. ఉ పిపేర్ మటన్
ఓ ఒకేక అంటే ఇగ దమ్ ఇచ్చేసి ఇగ
అవునండి వేడి వేడిగా తినాలి బాగుంటది. సేమ్ చి కెన్ బిర్యానీ మోడలే ఉంటది.
ఉహా
ఉ మీకేమొచ్చండి చెప్పండి.
నాకు అన్ని వచ్చండి మాక్సిమం ఒక్కొక్కసారి కొంచెం ఫ్లాప్ అ అ ఉంటాయి. ఒక్కక్క సాని బె అంటారు కొంచినే వస్తాయి. మాక్సిమం అన్ని చేస్త స్తానండి స్వీట్ అయినా హాట్ అయినా బిర్యానీ అయినా ఏదైనా చేస్తాం ఒక్కొక్కసారి ఇక కొంచెం టెన్షన్స్ వల్ల ఏదో ఇలా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఫ్లాప్ పోవుతాయి
ఆహా
కూడాప్పు మంచిగానే వస్తాయి ఆ అమ్మ ఉ లేదు అండి అన్న వచ్చాయా అన్న వచ్చినాయా నని అన్నాను కాబట్టి వి అడిగి నను తన్నను జిలేబి అది తెలిదుండి అది ఎప్పుడు ట్రై చేయలేదండి జిలేబీ ప్రాసెస్ ని ఒకసారి చిన్నప్పుడు నే నువ్వు మా సిస్టర్ ట్రై చేసాం అది ఎంత క్లాప్యిపోయింది ఈగా అందుకు అని ఈగ ఇప్పటి నుంచి దాని జోలికి వెళ్ళలేదు కలకంద్ చేసాం మైసూరు పక్ చేశాం ఆ ఈవెన్ లడ్డూ కూడా చేశాను కానీ జిలేబి మైసూర్ పాక్ అ వీటి జోలికి పోలేదండి నేర్చుకోవాలి గా
అ ఆ నేను కూడా చాలా అన్నీ మాక్సిమం ప్రిపేర్ చేసా బాదుషా
ఆ ఆ బాదుషా గూడా
ఆ చికెన్ క్యావ్ జిలేబీ ఒకసారి జాంగరి ట్రై చేద్దామని చూస్తానా ఫ్లాప్ అవుతుదో వస్
వద్దండి టైమ్ వేస్ట్ స్ట్లాప్ అయితది
అంతే అంటారా మడత కాజా చేసానండి ఒక రెండు మూడు సార్ల చేసా బాగుంటది ఆ బాగున్నాయి్ గవ్వలు చేసా
ఉం
ఏమంటారు నువ్వుల ల
ఉహు నువ్వులడ్డు కూడా హెల్త్ కి మంచిదే అండి
ఉం అంతే
హెల్త్ కి చాలా మంచిది నువ్వుల లడ్డు
అంటే బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు తింటే మంచిది అనేసి విన్నా అందుకే
ఆహా
మ్మాయ్యకి బ్యాక్ పెయిన్ ఉందని చేసి పెట్టి వచ్చిన అన్నట్టు
ఓహో ఐరన్ కాదా నువ్వులడ్డు అందులో బెల్లం బెల్లం ఉంటది కదా
ఆహా
ఉం
ఉం మళ్ళీ షుగర్ ఉన్నోళ్ళు బెల్లం తింటే మంచిది అని అంటే అయదే చేసి వచ్చినా ఉం చే సచ్చి మై
ఇంకా
చెప్పండి
ఇంకా మీకు ఇష్టమైన ఎంమటారు హీరో ఎవర
నాకు ప్రభాస్ అంటే ఇష్టమండి
ఎంగ్ రెబల్ స్టార్ ఇష్టమా అండి
ఆ ఎంగ్రేబల్ స్టార్ అంటే చాలా ఇష్టం హైట్ కి ఫిదా అయిపోతాను నేను ఫస్ట్ ఆ హైట్ నచ్చుతది ఆ మూవీస్ కూడా చాలా బాగుంటాయి సెంటిమెంటల్ లవింగ్ ఆ బాగుంటాయి
అవును
హ్
బాబు అంటే
ఉ నా గూడా మహేష్ బాబు ఇష్ ష్టం మహేష్ బాబు మూవీస్ చూస్తా నేను కానీ మా మమ్మీ చూడాదు. అందుకే కొంచం అవాయిడ్ చేస్తా అంతే
ఉహ్ మహేష్ బాబు కలర్కి ఫిదా అండి. నేను మా ఒక ఫ్రెండ్ కూడా యాస్ టిస్స్ మహేష్ బాబు కలర్లా ఉంటదండి.
ఓ అవునా
తీయలేము. ఇవన్నీ పెట్టలేము. కలర్లో అయన నవ్వితే మొత్తం ఎర్రగయిపోతది అండి.
హ్
ఉమ్
ఉమ్మ్
బాబు లాగానే అనిపిస్తది. నాకు కలర్ లో
అవునా ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ ఏంది.
ఆ మా బెస్ట్ ఫ్రెండే అండి.
ఉహు
తెల్లగా ఉంటది. మంచిగా ఉంటంది. మేడం దట్ ఈస్ ఒక వన్ ప్రిన్సెస్
ఆ కొంచం తన గురించి చెప్పారా వింటా
అంటే తను నాకు టూ త్రీ ఇయర్స్ బ్యాకే పరిచయం మేడం ఒక ఇన్స్టిట్యూట్ లో ఇగ ఫస్ట్ స్టార్టింగ్ లో మేము అంత అంటే నేను జాయిన్ అయినప్పుడు తను జాయిన్ అయినప్పుడు అంత ర్యాపో పెరగలేదు. తర్వాత తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీడిల్క్కి రాంగానే ఇగ చాలా క్లోజ్ అయిపోయినం. ఇగా ఒకళ్ళ ఒకళ్ళది ఒకళ్ళ ఫ్యామిలీ విషయము ఒకళ ఒకళ్ళము షేర్ చేసుకోవడం. ఇక చాలా మంచి బాండింగ్ వొచ్చింది. అన్నమాట ఇక అందరు చూసి మమ్మల్ని సమ్మక్క సారక్క అక్క చెల్లెళ్ళు, బెస్టీస్, జంటపావురాలు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టారండి. మాకు కొంతమంది మా మీద కుళ్లుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మమ్మల్ని చూసి హ్యాప్పిగా ఫీలయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అలా అలా తను నాకు ఎవ్రీ వన్ సపోర్టింగ్ గా ఉ తినండి మంచిగానా ఏది కావాలన్నా మనీ ప్రాబ్లం లో అయినా అది ఇట్లో అయినా నాకు బాగా హెల్ప్ చేస్తది అ ఇద్దరికి ఏం యినా క్రాషెస్ రాలే ఒకవేళ వచ్చినా గాని వెంటనే కవర్ చేసేసుకొని ఒకలో ఒకలాం సారి చెప్ ప్పేసుకొని అక్కడికి కట్ చేసుకుంటాం ఇక, అలగడం గొడవ పెట్టుకోవడం అలా చెయ్యదండి. అలా ఒకేళ ఇంట్లో ఒకళ ఉంటాం మంచిగా నాక ఏ బాధ వచ్చినా ఏం వచ్చినా హెల్ప్
ఆ సరే అండి
అలాంటి పర్సన్ నాకు లైఫ్ లో ఇంకా దొరక దొరకలేదు ఎప్ అలాంటి పర్సన్ ని మిస్ చేసుకోందని అనుకుంటున్నానండి ఆగా ఆగాడికి అదే వేరండి
హుమ్ మిస్ అవ్వదు లేండి
ఎలా అంటే మా మ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు ఒకవేళ వచ్చినా గాని వెంటనే ఆటోటైపోవాలి అని అలా అనుకుంట మందే
వన్ డే
ఇంకా చెప్పండి మేడం చెప్పాల్ మేడం ఫెవరెట్ హిరోయిన్ ఎవరు మేడం
అనుష్కా అండి
అనుష్క అది గుడా హైట్ చూసి ఇష్టమ
అలా అని కాదు కాని కొంచెం బుగ్గలు ఉంటాయి కొంచెం మంచిగా ఉంటది చూడ్డానికి ఆ యాక్చువలీ అనుష్క తర్వాత నాకు హు క్రీతీ శెట్టి ఇష్టం.
అంటే కృతి శెట్టి
ఆ కృతి చెప్పుద్ది ఆ కాదండి అది ఆ మూవీ చెప్ తాగండి ఆ సాంగ్ ఉంటదండి అందులో జల జల పాతం నువ్వు అని సాంగ్
ఆ ఓకే ఓకే ఓకే అర్థమయింది అర్ధమైంది. ఓహో ఇద్దరు కూడా చెబ్బి చెబి ఉన్నారు కదా
ఉ అంటే క్రితి శెట్టి ఎందుకంటే ఇష్టం అంటే ఆ కొంచెం మా బావ నా లెక్క ఉంటదని అంటరు అందుకే
ఓహో మీలాగ ఉన్నది కాబట్టి ఎకి తనని
నవ్వితే డింపుల్ అట్లా అనేసి
డింపుల్ బడతాద మేడమ్ మీరు నవ్వుతె డింపుల్ వస్తాదా
అవునండి
ఓకే ఓకే సరే చెప్పాలి మేడం
చెప్పండి ఇంకా ఆ
సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి.